ఎన్ని సార్లు ఫోన్ చేయాలి
ఒసే నేను ఇందాకసలు నెట్ ఆన్ చేయాలె ఇందాక కదా నేను ఆన్ చేసింది ఆ అన్ చేసినా వెంటే ఇంకా మెసేజ్లు వస్తాయి కాల్ అవ్వదని కాసేపు ఉన్నావు అని చెప్పాం
హ్మ్ తిన్నారా
ఫాస్టింగ్ ఉండే మార్నింగ్ తిన్న
హ్మ్
ఏంది మే అన్ని కాట్ల అన్నీ వస్తున్నారు పిచ్చి పిచ్చిగా
అ మీజక్ వస్త మ
చిరాకుస్తుంది బావుంది నిద్రపోతున్నా నిద్రపోతుంటే సాండ్ కాళ్ళ సంతబ్బా దబ్బా వచ్చిందిట్లే ఉ
ఆ అంతే ఓవరాక్షన్
మీరు తిన్నారా
ఆ తిన్నాము తినేసి పడుకోనీ ఉన్నాము
ఆ పడుతుందామన్నా కూడా వీళ్ళు ఎప్పుడొచ్చి డోర్ కొడతారో ఏంది అసల్ అర్థం కాలే అనుకు ష
హ్మ్ అంట టాపర్ ఏం చేస్తుంది
ఉ ఆ ఎవరు
భాగీ టాపర్
భాగీ అద్దో ఆ పాపకి నందుకి ఫోన్ చేసి
ఉ
పౌండిషన్
ఆ ఓకే అండి ఈ యాప్ మీరు ఎప్పట్ నుంచి యూస్ చేస్తున్నారు
నేను చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నాను
ఏ పర్పస్ మీది యూస్ చేస్తున్నారండి
మేము డబ్బులు సంపాదిద్దాము అని యూస్ చేస్తున్నా
డబ్బు సంపాదించి మీరు ఏం చేయాలనుకుంటున్నారు
చూపెట్కోవాలి అన్
పానీపూరి ఆ కొనుకోవాలా
పానీపూరి బిర్యాణి అలా తినాలి కదా
ఎప్పుడు తిండేనా బుక్స్ కొనుక్కోవాలని చెపోచ్చు కదా ప్యాప్ల అయినా
ఆహా వద్దు వద్దు నిజాలు మాట్లాడాలి ఎందుకు మన
నువ్వు ఎలాగో టాపరవ్ కదా
అమ్మా నువ్వు ఆపమ్మా
అయిన ఏ సూర్యనా కొడుకు
సంపుతన్నాడు అసల చ చదువుదవరేప్ ఎగ్జామ్కి
లేదు
మళ్ళీ లేదంటారు రేపు ఎగ్జామ్ రాసేస్తారమ్మ మిమ్మల్ని
నువ్వు ఆపమ్మ
టాపర్స్ ఆకలేస్తంది మే ఆకలేస్తుండు ఎగ్ దోశ రెండు తిన్నా అయినా కూడా ఏంది ఆకలేస్తుంది మీరేం తిన్నరు
మార్నింగ్ అది నిన్ తిన్నాను బట్ కాని రైస్ తిన్న
రైస్ తిన్నవా ఎమ్ రైస్ బిర్యానీనా
ఆ నేను తినను అది ఆయాక్చువల్ గా అసలు నాకు అలవాటే లేదు ఇంగ ఉండాలంటే ఏదో ఒక తనాళికదా అనేసేసి సన్నే సైడ్ పెట్టి రైస్ మాసం తిన్న
ఆ బాగిలే ఒడు పాచి పలతో తేనెసుండదు
నిన్న నైట్ ఆడిగిన మీ రేప్ ఏంది మే అని హ్మ్ మళ్ళీ ఎందుకులె అలవాట్ లేన ఇప్పుడు అఔసరమున్య అంటే ఇంక తప్పగా తింటున్నా
మ్మ్
ఎన్నో ప్లానింగ్స్ ఏం చెప్పలే మీకు ఏం పెడుతున్నారుర అన్నారు
మ్మ్
ఆడున్ అయ్యన్ హ్మ్
చప్పాలి ఎమ్
ఏం మాత్ర మేడం షుగర్ మాత్ర బి పిస్ షుగరా హ్మ్ చెప్పు
ఎవరికి షుగరా ఇంకెయ్యడి వాడదికయ్యంది షుగర్ మాత్రం షుగర్ మాత్ర
ఏసుకు తా ఏసుకు మర్చపోందంట
మ్మ్
అవును
ఇంకా ఏప్పుడు ఈ డబ్బులు వస్తాయి నిజంగా నాకేమో డౌట్ గా ఉంది
యమో నాకు ఇంకా టాస్క్ అలాట్ కాలా
హ్మ్
ఆ
ఏందక టూ హండ్రెడ్ టూ రూపీస్ అని చూపిస్తుంది అమౌంట్ క టూ హండ్రెడే చూపిస్తుంది ఇన్ని కాల్స్ మాట్లాడినా కూడా
ఆ పెరిగిది లే
ఎంత సార్ లాస్ట్ టూతౌసెంద్ అన్న
ఓమిటూ అది టూ తౌసండ్ టూ రూపీస్ ఏంది మన ముందు పడిండేది ఆ మనకి దాని నుంచి ఆల్రెడీ ప్రెంజ సర్ తెలిదు
అయితే వీళ్లే అనుకుంటున్నా టూ థౌసండ్ ఇస్తారని నే ఆహా ఇంకా
పల్లె
సతట్లయ అ పంకోనే ఉంట పంకోనే ఉంటా అనీపిస్
ఆ ఈ రోజు ఎనికి ఇ ఎడ పడుకునిస్తరు లే మోని కార్లు ఏస్తున్నారు సౌండ్లు చేస్తున్నారు అబ్బా
హ్మ్
హ్మ్
రూమ్ కిరవై మందంటె
ఫస్ట్ అల చేప్పారు రూమ్ ట్వంటీ ట్వంటీ మెంబర్స్ ఆ డబుల్ కార్డ్స్ ఉంటాయి కదా
ఆ
తమాజి చెప్తే డైరెక్టర్ సారోచ్చేసి తిట్టరు ట్వంటీ మెంబర్స్ అంటే ఎలా ఉంటారు అని చెప్పి తిట్ ట్టారంటా అప్పుడు మళ్ళీ రూమ్ కి టెన్ మెంబర్స్ అని చెప్పి చెప్పారు కనింక కార్లు సరేప్ పోవసలు అందుకే ఎయిట్ మెంబర్స్ అన్నారు ఇప్పుడు
అసలు ట్వంటీ మెంబర్స్ అంటె చాలా కష్టం
ఆ బాయ్స్ అయితే ఎలాగో అలా ఉండిపోతారు
ఉమ్
ఎందుకంటే వాళ్ళన్దరు మైండ్ సెట్ ఒకేలా లేకపోయినా కూడ అడ్జస్ట్ అయిపోతరు. అరే పోరా చూసిందే పో అన్నట్టు మనందరం మైండ్ సెట్ల అమ్మాయిలు ఒకేలా ఉండవే
ఒకరికొకరు పడకపాయే, మళ్ళ మాయడబెట్ పెట్టుకోవాల, మీ యాడ పెట్టుకోవాలా
అడ్జస్ అయ్యే వోళ్ళం కాదు అమ్మాయిలు ఉమ్ యాడ నాలుగురు, ఐదుగురు ఉన్నేకే యంతగా కొట్టుకొన్ జస్తున్నారు
నిజమే అసలు చూద్దా చూడండి ఎట్ట జరుగుతదో లాస్ట్ కు ఒకసారి రాము సార్ నడగొచ్చు గదా సార్ మరీ ఇంత మందా అనేసి
అమ్మ ఆసారోచ్చే చెప్పిపోయినారు ఇంక యాడ ఏం జెప్పిన ఏమింటరు వాల్
ఆ
హా
మరీ రాము సార్ ఓవర్ జాస్తడు
ఆ పిచ్చ ఓవరు
అసలు అయన్నేవరు మే హాస్టలిన్చార్జ్ జేసింది?
యామ్మో క్లోజ్ జాసి పడేసినమ్ క్లోజ్ చేసినారో ఏమో మనని చంపనీకి
మొన్న గేమ్స్ పెట్టేటప్పుడు
బ్యాగి పడేస్తవా? ఆ అయి పడేస్తవా చెప్పులు? పార్కింగ్వి పనులన్ని చేయకూడదసల చెప్పులు అన్ని గడ్డమ చెప్ మీ
గేమ్స్ అవి బెట్టాడ్ అక్కడా ఆ స్టేడియం లో గేమ్స్ పెట్టేటటప్పుడు గూడ సూర్య సార్ని బ్రో హలో బ్రో అన్
ఎవ్రూ ఆ ఆ ఆ, ఆ
ఎట్టా ఒరే అన్లా బ్రో ఏంది బ్రో
ఉమ్
పెద్ద ఆయనేమో అయను కూడా అంతే గదా
ఆ తెలుసా రామణ సారూ ఏమన్నాడం అంటే సూర్య సారును అంటే ఇలా కొ కో కిలా జరిగిందని మేము సారికి చెప్తే రామొచ్చి సూర్య సారికి
ఆ
సార్ వచ్చేసి నేను మాట్లాడతాను సార్ పోయారా మాట్లానికి
ఆ
వచ్చి మా దగ్గర మాట్లాడుకుంటే సీరియస్ గా తెలుసా ఏమని చెప్తున్నారు మీరు నాతో ఏమన్నా మాట్లాడాల అంటే స్టూడెంట్స్ ఉన్నారు మీరు మాట్లాడొద్దు సపరేట్ పిల్చుకొని మాట్లాడు అని చెప్పి ఆళ్లు ఫ్యాకల్టీ పి న్న ఫకల్టీ ఎకుదా తె పో
ఓవర్ రాము సార్ మరి
ఉం ముఊరిలో తక్కువవారు కాదు
పొగరుగా బిహేవ్ చేస్తుంటాడు
ఆ మళ్ళీ వచ్చి మాకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మేము ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇలా చేస్తున్నాం మీ రెంటి మాకు చెప్పేది
ఆయితే ఎంది బొంగా
ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చేస్తే వాళ్ళు ఫ్యాకల్టీ అయిపోతారు వీళ్ళు ఫ్యాకల్టీ కాకుండా పోతారా
ఆ స మద్దమంది రపోమే ఎండకేస్తే బాగా వస్తాయి
ఏంది
బెడ్షీట్
ఉం
కా టైమ్ ఎంత అయింది చూడు
నైన్ హాఫ్ ఇంకా థర్టీ సెకండ్స్
ఆ టెన్ మినిట్స్ పెట్టుకున్దాము లే మేము టైం ఇంకేమ్మాయి
ఇంగ ఏం లేదు మా
ఎప్పుడు ఇంటికి పోయది
హ
ఇంటికి పోవు
మండే ట్యూస్డే అలా బ
ఆ
ఆ
మీ అబ్బాయిలు కూడా ఉంటారా ఇది
ఇది
అనుకోకుండా
ఎవరైనా ఉంటారు
ఆహా
ఉం ఆ చూసుకున్నామ్మా ఎవరో నాకు తెల్దు
రూమ్ సర్ధుకుంటున్నారా
లేదో నుఊకి చప్పులు ఏమో అన్ని రూ నిలు ఉన్నాయి
ఆ
ఆ అందుకు పాడేస్త నావి
ఆహా
ఉ కా టెన్ సెకెండ్స్ మాట్లాడతే, కట్ అయిపోయిది.
కట్ అవదు, మనమే కట్ చేయాలి.
అవునా, మొన్నా అంతా అది ఎందుకు కట్టయిపోయింది.
కట్ అవ్వాలె ఇప్పుడు మన టైం అయిపోయింది. బాయ్
ఆ